ఆ వినిపిస్తుందా
కొంచెం గట్టిగా మాట్లాడండి
ఓకే హలో
ఆ చెం ఆ ఇప్పుడు వినబడుతుందండి
ఏం చేస్తున్నారు
నేనా అండి పుచ్చకాయ తింటున్నా
ఉహుమ్ ఎండాకాలం చల్లగా ఉంటది అని తింటు అదేనా
పెండి
స
మీరేం చేస్తున్నారండి
మేము ఇప్పుడే స్నానం చెద్దానని వాటర్ పెట్టేసిన కరెంటు పోతు
గింత గింత వే వే ఇగా ఉంది గిప్పుడు ఏయడ ఏంటండి సాయంత్రం అయినాక చేస్తే బాగుండు కదా
ఏ ఎంత ఎండ అయినా ఏమంటరు ఎండాకాలం ఎండాకాలమైనా, అది ఏ కాలమైనా నేను వేడినిల్లే చేస్తా.
వామ్మో దేవత రైటే కాద కానీ కొంచెం సాయంత్రం అయినంక వేడి చేేసుకొని చేస్తే కొంచెం ఫ్రెష్ ఉంటది కదా.
ఆ కొంచెం బయటికి పోయే పనుంది అం డి అందుకోసం అని ఎర్లీగా చేస్తా అని. అట్లా హ్
ఏం చేశారండి ఈరోజు.
ఏంటి స్పెషల్ అంటే వంటలా లే కపోతే ఏంటిది.
అంటున్నా.
ఈ రోజు మా తమ్ముడు ఊరు నుంచి వస్తూ వస్తూ గుమ్మడి కాయలు తెచ్చిండండి నాలుగు. అయితే గుమ్మడి కాయలు ఎంచేస్తారు నార్మల్గా తినే గుమ్మడికాయలండి చూశారా కొంచెం గంధం కలర్
ఆ అవునవును దాని తోటి జ్యూస్ కూడా చేసుకోవచ్చండి.
హ్ ఆ జ్యూస్ అంటే ఎప్పుడు ట్రై చేయలే, ఇప్పుడు చూడలేదు. కానీ ఏంచేసినం అంటే యూట్యూబ్ లో చూసినా చూస్తే హల్వా అని ఉంన్నది. అయితే హల్వా చేసేసినాము. మా తమ్ముడు ఉన్ను మా అక్కబాబు ఇద్దరు కలిసి వెళ్ళి షాప్కి వెళ్ళి అందులోకు కావాల్సినయి చేసిళ్ళు నేను హల్వా చేసినా. సూపర్ వచ్చింది అసలు మస్తుంది. మళ్ళీ అట్లా ఒకటి కంప్లీట్ చేసినాము ఇంకొకటి ఏమో గుమ్మడి కాయ్ కర్రీ చేసినాము.
ఏంటండి ఈరోజు మొత్తం గుమ్మడికాయ అయితే చేస్తున్నారా.
గుమ్మడికికాయితోటే చేసేసినం. అట్లే ఉన్నవి కదా ఎట్లా ఫోన్ ఉంది ట్రై చూసుకోవచ్చు. తిన్నా, వేస్ట్ చేసినా మనమే కదా అని చేసేసి నం. కానీ అన్ని కుదిరి ఫ్రెండ్ మస్తు వచ్చినయండి అసలు. సూపర్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అసలు నే గుమ్మడి కైతే తినడం కానీ, చేయడం కానీ.
అవు మార్నింగ్ అంటే పొద్దున్న పొద్దున్నే లేచి గుమ్మడికాయ జూస్ తాగు తే చాలా మంచిది అ
అంటే దానిలో చక్కెర ఎయ్యా లా బెల్లం వేసుకోవాలా.
అం అంటే మన ఇష్టం ఇప్పుడు ఏది ఇష్టం ఉంటే అదే ఉప్పు కూడా వేసుకొచ్చు తాగచ్చు
ఆ మరి అంటే కొంచెం ఇది కొంచెం ఖచ్చిగా ఉన్నాయి మరి అంటే పండు వండలేవు కొంచెం కచ్చి ఉన్నాయి ఆహా పండు లేవు వాళ్ళు ఇక్కడ తీసుకురావడం కదా ఖర్చీర్ వచ్చింది లో మ కచ్చూ అంటే బాంటే దా బాగుండదా
ఆ వద్దులేండి పండుగద అయితేనే మంచి ఉంటది
మళ్ళీ కర్బూజానేమో మా డాడీ తీసుకున్నాడు ఇక్కడ తీసుకుంటే కర్బూజాతి తో జ్యూస్ చేసుకున్నాము
ఉమ్ చక్కెర వేసుకోవాలి
చక్కెర వేసిన చక్కెర వేసి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం చల్లగా ఉంటాయి కదా కొంచెం జ్యూస్ పాయింట్ వాళ్ళు చేసేటట్లు ఉంటాయి కదా
అవునవును అందులో సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి
ఆ వేసాం అందులో సబ్జా మా అక్క నానపెట్టింది సబ్జా గింజలు వాటర్తో అవి ఇవి మిక్స్ చేసి చేసి బాగుంది ఆసైలు
ఉహూ
టర్మిలాన్ జ్యూస్ వేసినాము కరపూజ జ్యూస్ వేసినాము మా పాపేమో ఐస్ కావాలి అంటే అందులో కు పుల్ల పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాము అదే ఐస్ అయింది
అవును ఏంటండి మీ పాపని స్కూల్ కి పంపలేదా మరి
ఆ తను నర్సరీయే కదా తనకి ఎగ్జామ్స్ తొందర అయిపోయినాయి ఇంక తీసుకొచ్చేసినాము ఇప్పుడు మళ్ళీ ఆ ఎల్కేజీ కదా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళ మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అ ప్పటికే పాపం ఎండకి మళ్ళ హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి
అవును అరి మీయా ఆయనే ఏం పని చెస్
నాకు ఇంకా పెళ్లి కాలేదండి
అంటే మీ పాప అంటున్నారు కదా అందుకే
క్కవళ్ళ పాప
అవునా కోవాలనే ఉద్దేశం ఉందా అని డి ఇప్పుడు
ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇంకా చేసుకోవాలి ఆల్రెడీ లేట్ అవు తుంది ఇంగ మళ్ళీ
ఎందుకండి ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయి అన్ని మీకు
అంతే లేవు లేదు అంత ట్వంటీ ఎబో
ట్వంటీ ఇరవై సంవత్సరాలకే ఏజ్ లేట్ అయిపోతుందా అండి
అంటే ఇంకా ఎట్లాగ ఖాళీనే ఉన్నా చేసుకుంటే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తే అయ్యో అల్లడి కాదు ఇంకా ఇప్పుడు చేసుకోవాల్సిన ఏజ్ కూడా వచ్చేసింది
అవునా ఆన్ అంటే మీకే మీకే అనిపించిందా ఏజ్ వచ్చేసింది ఇగ నేను పెళ్లి చే కోరి అని
కొంచెం ఇప్పుడు ఇంట్లో పరిస్థితుల వల్ల కొందరు పెళ్లి చేసుకోవదు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు కానీ నీ ని మురి వషలా పెళ్లి చేసుకున్న తర్వాతనా ఏదైనా చేసుకోవచ్చు
ఏం చేసుకుంటారండి పెళ్లి చేసుకుంటే చూడండి పెళ్లి చేసుకుంటే ఏముండ
అంటే ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు
ఎంకరేజ్మెంట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిండు కానీ నువ్వు పల్లెట్ పన్ని చేసుకున్నావు అప్పు ఎకరేజ్మెంట్ దేనికి పనికొస్తది చెప్ప
అయితే పల్లెటూరు అలని చేస్త కొల్లం చేసుకోవడం ముందని చెప్పేసిన కొంచెం జాబ్ చేసేవాళ్ళు నన్ను నన్నుగా టైం తీసుకునే వాళ్ళు
నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ముందుగానే అంటారు చే చేసుకుంటా నిన్ను అని పెళ్ళ అయినంక చేసుకుంట్రో చేసుకోరో నీక్ తెల్సా తర్వాత చేసేదిముంది చెప్పండి ఫస్ట్ జాబ్ చేయండి తర్వాత పెళ్లి చేసుకోండి జాబ్ చేస్తే నీ ఈ కాళ్ళ మీద నువ్ నిలబడతవ్ కదా.
అంటే అందులో బయటికి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ త్తున్నయ్ వాటి వల్ల ఆ
డి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. గా
మన దాకా వచ్చేదాకా మనకి ఏది అర్థం కాదండి మరి ఏం చేద్దాం బయటికి వెళ్తే ఎవరి నమ్మటట్లేదు మనక్ కెవరు జాబ్ ఇస్తారా అంటే కొంచెం సపోర్ట్గా ేన్ ఉంటే చేసుకోవచ్చు చూడాలి అయినా మొత్తం అసలేే చేయను అనన్ అయితే అసలు అనను చేసుకోవాల్ ఎందుకంటే మనీ కావాలిద డబ్బు లే
ఆ ఇప్పుడు కాదండి ఇప్పుడు ఇద్దరు సంపాదిస్త్ స్తెనే జీవి ఇప్పుడు కుట్ టుంబం అనేది హ్యాపీగా ఉండగలుగు తున్నం కనీ ఒక్కరే సంపాదించి దాంట్లోనే హ్యాపీగా ఉండాలి అంటే చాలా కష్టమయితదండి.
ఒక్కరి అసలు ఖర్చు లు ఎక్కువయి అన్నిటికీ ఎక్కువే ఒకరు మానేజ్ చేయలేరు.
కే చూడండి స్కూల్లో ఎంత ఫీజు వాళ్ళు
చాల్ అసలు యాభై వేలు అంట నర్సరీకి అసలు వాళ్ళకి ఏమోచ్చు
అదే అండి అందుకే ఇద్దరు సంపాదిస్ అయితే నే జీవితం అనేది హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నా నేనయితే మీరు కూడా ట్రై చేయండి.
సంపాదించుకోవాలి ఇద్దరు పని చేసుకోవాలి ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండాలి. మంచిగా అట్లుంటేనే ముందుకెళ్తర్ లేదంటే ఒక్కరే చేయాలంటే కష్టం. ఉ
మళ్ళీ నువ్వు ఉద్యోగం చేస్ పెట్టినవనుకో నీకు కూడా గౌరవం ఉంటది. గదా
అవును అవును చెప్పడానికి ఏం చేస్తున్నా, ఇంట్లో ఉంటానని ఇంట్లోనే ఉంటునావ ఖాళీగా ఏం చేయట్లేదా ఇంత చదువు పోని ఏం చేస్తున్నావు. ఇవే మాటలు వస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏ ఆమె ఇంట్లోనే ఉంటాది. ఏం చేస్తది. తిని ఇంట్ల ఉంటది. ఇంతే అంటారు పాపం ట్యూషన్ ఎంలే విన్న హ
ఏంటడి. మరి
హ్మ్ ఇంకా మీరే చెప్పాలి. ఏదైనా ఉంటే
ఏమ్ముదండి. నేనైతే మా చిన్నప్పుడు అయితే బాగా బాగా ఆడుకునే తెలుసా అండి. మా గల్లీ ఫ్రెడ్ మా గల్లీ స్నేహితుల తోటి మీరు ఆడుకునేదా అండి.
ఫుల్లు గా ఆడుకునేది మేమ అందరం ఇంకా అసలు ఆదివారం ఆదివారం అని కాదు ఇంకా స్కూల్కి పోయి రాగానే కాతం బ్యాగులు అక్కడ పెట్టేది బుక్కులు అక్కడ పక్కన పెట్టేసి ఆడుకునేది. ఫుల్ గా ఆడుకునేది.
అందులో అయితే ఒక అమ్మాయికి అయితే పదో క్లాసుళ్లే పెళ్ళి చేసిళ్ళండి పాపం.
అంటే ఇంకా వాళ్ళ ఆ పరిస్థితులు ఎట్లున్నాయో ఏమో అట్లా అందుకే చేసేసిళ్ళు అనుకుంటా
ఇంకో స్నేహితురాలు ఉంటదండి. ఆమే నా అయితే మంచిగా చదివిపిస్తా అన్నా కూడా ఏ నేను ఇంట్లనే ఉం అంటది.
అయ్యో ఎందు ఎందుక్ కానీ మీరు చెప్ చెప్పి చూడకపోయింళ్ళు మరి
ఆమెకు చెప్పినా వినదండి. లేదు నేను పెళ్ళి చేసుకుంటా ఇగా అని నీ మీలాగనే అంటదండి ఆమె కూడా
అయ్యయ్యో అంటే ఎవలి లోపల ఏముందో కొంచం తెలుసు
ఏంటండి లోపల లోపల బయట పడాలి ఏదన్న ఉంటే.
అంతా ఈజీగా ఎవరు చెప్తరు అంటే కొందర ఏమో ఈజీగా మూవ్ అన్ అవ్వగలుగుతారు ఏదనా అయినా చెప్పగలుగుతారు కానీ కొంతమంది చెప్పలేరు కదా. బయట రా బయట చూసినంత లోపల ఉండది కదా. అట్లా నేననేది.
ఈ
మీరు కూడా ఇంకొంచం క్లోజ్ అయ్యి ఆమెని అడిగండ్ ండి అసలు ఎందుకు ఇట్లాంటున్ న్నవ్ ఎందుకు బయటికి వెళ్ళేట్లే అంటే అయ్యో
అందుకే ఒక రెండు రోలు కాదండి మా ఇట్ ంటి గూడ రా కొంచెం మంచిగా ఫ్ర కొంచెం మైండ్ అనేది ది కొంచెం పీస్ ఉంటది కదా రా ఎందుకు ఊకా ఆ ఇంట్లోనే ఆ ఊరి ట్లనే ఎందుకుంటవు అని ఎన్ని సార్లు చెప్ ఏ కనీ అమె వినద్ దు ఏ నాకి ఊరం ంటే ఇష్టం అంటది.
వామ్మో అంత ఊరంటే ఇష్ ష్టం ఉండదా
అవునండి ఎప్పుడా ఆ ఊర్లోనే ఉం ంటదండి లేకపోతే వాళ్ళ అమ్మమ్ మ్మ వాళ్ళ ఇంటికి వెళ్తది అ అక్కడ కూడా ఇం ట్లనే ఉంటది బయటికి పోదు ఏం చేయదు.
పంచం అంటే భయం వేసిందో పాపమామెకి అందుకే అట్లా ఇంట్లో ఉంటానట్టున్నది. లేకపోతే ఎందుకు అస్ అసలు ఈ రోజుల్లో ఇంట్లే ఎవరుంటున్నరు ఎప్పుడు చూడు అసలు బయటికి ఎప్పుడు వదల వదిలి పెడితే బయటికి ఏం చూద్దామా ఇట్లా దిగుదామని ఉన్నది కదా
కాదు మరి మీరు మీరు బయటికి వెళ్తారా అండి.
నేను ఎప్పుడోకసారి నేను కూడా ఇంట్లోనే ఉంటా ఎక్కువ.
అవునా మూవీస్ అంటే సినిమాల గిట్ల వెళ్తారా అండి.
సినిమాల్లేవ్ ఏం ఉండవు ఓన్లీ ఫోన్ చూసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసుకుంటా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తా అంతే. హ
ఇంకేంటండి మామ్ అమ్మ నాన్న మంచిగున్నారా.
ఉమ్ అందరు బానే ఉన్నరండి.
ఊహూ ఏం జేస్తుందండి మ అమ్మ
ఉమ్ చైన్ దగ్గరికెళ్ళింది మొక్కుజొన్న కి నీ గడ్డుందంట
ఉమ్ హు
వొచ్చే టైమైందిగ సరే అండి మరి ఇక.
ఊమ్ సరే అండి జాగ్రత్తండి బాయ్ ఉమ్ బాయ్. ఉమ్